బాగున్నారా సిస్టర్ హలో వినిపిస్తుందా ఆ బాగున్నాను సిస్టర్ ఏం చేస్తున్నారు రేపటికి పండుగ పనులన్న చేసుకున్నారా
శ్రీరామనమి అంత ఆ స్పెషల్ గా ఏం జరుపుకోము సిస్టర్ మాకి ఫేవరెట్ ఫెస్టివల్ వచ్చేసి దసరా సో ఏం లేదు మీరు
మేమంటే మామూలుగా చే ఇంట్లో పండుగ
అవునులేండి అవును
కళ్యాణం చేస్తా ఉంటారు అందరు ఫ్యామిలీస్ కూడా ఆ కళ్యాణంకి వెళ్తా ఉంటారండి
ఇంకేం టెంపల్ కెల్ వెళ్తారా సిస్టర్
ఆ వెళ్తుంటాను రేపు ఇంకా కళ్యాణం కదా ప్రత్యేకంగా కళ్యాణం జరిగుద్ది కళ్యాణం చూడటానికి వెళ్తారు
అవునులేండి అవునులేండి అవునులేండి ఓకే ఉగాది ఎలా జరుపుకున్నారు ఎక్కడ మీరు
ఆ ఉగాది అది అంటే మా స అ తెలుగు వాళ్ళకి అది ఫస్ట్ పండుగ కాబట్టి ఇంకా నార్మల్గానే ఆ సూర్యుడు రాకముందే లెగవడం పన్లన్ని చేసుకొని అందరం ఆ ఇల్లు అంతా అన్నీ శుభ్రం చేసుకొని ఇంకొదిన లేచాక అందరు తలస్నానాలు చేసి మంచిగా బట్టలు వేసుకొని ఆ అది ఉగాది పచ్ పచ్చడి అని చెప్పేసి అలా చేసుకోని ఇంకా గుడికి వెళ్ళడం
న్యూ ఇయర్ లో ఫస్ట్ తెలు తెలుగు పండుగ కాబట్టి
న్యూ ఇయర్ అనే కొంతమంది జరుపుకున్ వాళ్ళు మనకి తెలుగు వాళ్ళు మాత్రం ఉగాది యుగ యుగ ఆరంభం ఉ ఆరంభంగా చేస్తుంటారండి మీ దగ్గర మీరు ఎలా చేసుకున్నారు ఉగాది
ఆ సేమ్ మిర్ చెప్పినట్లే మేము కూడా అలాగే ఇళ్లంతా నీటిగా అదే ఒక హౌస్ అంతా క్లీన్ చేసేసుకొని యాక్చువల్ గా ఇక్కడైతే కొంతమంది మామూలుగా పెత్తర్లమాస్కి బట్టలు పెట్టుకుంటారు మీకు గైడ పండగని సో కొంతమంది ఉగాదికి కూడా బట్టలు పెట్టుకుంటారు కొత్త సంవత్సరం అని సో ఇక్కడ అలా జరుగుతుంది ఇంకా ఇంకా ఇంకా యాజ్ యూజువల్గా ఇంకా ఫెస్టివల్ రోజు ఇంట్లో పూజ చేసి కొని ఆ గుమ్మానికి మామిడా ఆకులు పూలు కట్టేసుకొని
ఆ
తర్వాత కొత్త సంవత్సరం కాట్టి అందరుూ ఇంటిల్లి పాది పిండి వంటలు చేసుకొని సంతోషంగా కొత్త డ్రెస్సులు అన్నిీ బాగా నీట్గా రోజు కొత్త కాబట్టి
ఆ
ఇంకా సో యాజ్ యూజువల్ గానే ఆ రోజు మేము ఫెస్టివల్ స్టార్ట్ చేసేసుకుంటాము ఇంకా కుదిరితే టెంపుల్ క వెళ్తే వెళ్తాం లేదంటే లేదు
ఆ మా సైడ్ అయితే ఖచ్చితంగా వెళ్తారనమాట టెంపుల్ కి వెళ్ళాలి అంటే సంవత్సరం ఫస్ట్ రోజు వెళ్ళాలి అన్నట్టు సిద్ దాంతాలాగా వెళ్తుంటారు వెళ్తే మంచి జరిగింది ఈ సంవత్సరం అంతా కూడా అ అని చెప్పాను అంటారు ఆ ఇంకా ఆ రోజు కూడా ఇంకా సంవత్సరం రాసులో ఇవన్నీ ఉంటాయి కదా
అవునవును సార్ పంచా పంచాంగ శ్రావణ వినాలి అని అవునవును వినాలి సిస్టర్ మీ రా బాగానే ఉందా ఈయరు
ఆ బానే ఉంది మిది
ఉ పర్లేదు
అయితే శ్రీరామ్ నవమి కి మీరు ఏం చేస్త కొంటారు దేవుడికి నైవేద్యము
నైవేద్యం గా వడ పప్పువ పా ఇవి పెట్టేసుకుంటాము ఇంకా ఇల్లు క్లీన్ చేసేసుకొని పూజ చేసేసుకుంటాం
ఆ
రామ్ గుడి అని టెంపుల్కి వెళ్తాం ఆ
ఏ అ అంటే మీ ఊరు రాములవారి గుడ్లో గూడా కళ్యాణం చేస్తారా
కళ్యాణం చేసుకనిపిస్తారు మార్నింగ్ నారు ఈవినింగ్ ఆ టైంలో ఉంటుంది ఆల్మోస్ట్ మార్ ఈవెనింగే ఉంటుంది. ఎక్కువ శ్రీరామనవమి అంటేనే ఈవినింగ్ అంటారు ఎక్కువా
మా దగ్గర కూడా ఉదయాన్నే చేస్తారు పన్నెండు లోపు అట్ల
బట్ ఎక్కువ ఈవినింగ్ టైమ్స్ అని అంటారు మరీ ఎక్కువ అవును ఫెవరెట్ ఫెస్టివల్ ఏంటి సిస్టర్
నా ఫేవరెట్ అంటే సంక్రాంతీ బాగా జరుపుకుంటాం సంక్రాంతినే నా ఫేవరేటా
అవునవును.
మూడు రోజులు జరుపుకుంటాము బాగా అందరూ చుట్టాలు గుడా అందరు ఇంటికి వస్తారు రిలేటివ్స్ అందరు గాని అందరికి అప్పుడు హాలిడేస్ ఉంటాయి చదువుకునే వాళ్ళకి గాని ఉద్యోగాలు వాళ్ళకి గాని ఎవరికైనా గూడా పంటల పొలాలకి వెళ్ళే వాళ్ళకి గాని అందరు ఇంకప్పుడు అప్పుడు అందర్ మనం గుడా హ్యాపీగా ఉంటాం కదా అందరం కలిసి ఉంటాం కదా సో అదే కొంచం ఇష్టమైన పండుగ అన్నమాట నాకు మీ దగ్గర ఎక్కువ బాగా చేసుకుంటారా
ఆ ఎక్కొ బాగానే చేస్ కుంటారు. బట్ మేము మా ఫేవరెట్ సంక్రాంతికా అంటే జరుపు కుంటాం బట్ అంతా అంత ఫేవరెట్ అని చెప్పను దస్ దసరా మాకి చానా ఇష్ ఇష్టమైన పండుగ నైన్ డేస్ అమ్మవారిని పెట్టుకొని చేస్తారు కదా సో నవరాత్రులని సో అలా మేము చేస్ కుంటాము. అది సంక్రాంత్ తి మా ఊరికే ఆస్యువల్ కంటే ఆ రోజు సంక్రాంతి ఫెస్టివల్ రోజు ఏమున్ ఉంటాయి. అవి లైక్ ఆ భోగి భోగి మంట వేసేస్కొని తర్వాత సెకండే ఇంకా ఏదన్న కానీ సో అలా అంటే సిస్టర్ ఎక్కువ అదేం చేసుకోము ఓకే ఇంకాస్ ఫెస్టివల్ మూడు కాబట్టి అందరుూ నీటిగా ఉండాల అన్నట్టు హౌస్ క్మింగ్ చేసుకుొని అ పూజ చేసేసుకుంటాం అంటే
ఆ అంటే మ ఆద దస్ అలా అయి బాగా జరుతుంది
ఆ దసరా అయితే బాగా చేస్ కుంటాం తెటే
ఆ దసరా అంటే ప్రతి ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం ఒక్కొక్క అమ్మర్ అవ
అమ్మవారు అవును అవును సిస్టర్
మీరు ఎప్పుడన్నా అమ్మవారిని ఇంట్లో పెట్టుకోవడం జరిగిందా?
ఆ ఆ వరలక్ష్మి వ్రతానికి పెడతాం గా సిస్
ఆ ఆ ఆ
ఆ ఆ రోజు మేము అదే ఏమంటారు వీళ్ళని ఆ వాళ్ళని పిలుస్తాముగా సిస్ వా వాళ్ళని ఏమంటరు? హాయి గుర్తు రావడం లేదు వాళ్ళని పిలిచి హ్మ్ వాయనం ఇస్ తరువా అదే వాళ్ళని పిలిచి అలా చేసి చేసుకుంటాము ఈ టూ త్రీ ఇయర్స్ మరి మేం పె లేదు ఎందుకంటే ఇంతకు ముందూ
హ్మ్ వినిపిస్తుం
అదే సిస్టర్ ఇంతకు ముందు మా అమ్మ వాళ్ళు పెట్టేవారు కాదన్నమాట వరలక్ష్మి వ్రతాన్ని అమ్మవారిని హలో ఆ మా ఫ్యామిలీకి ఎంటర్ అయింద మా వదిన ఎక్కువ అదే అమ్మవారిని పెట్టడం స్టార్ట్ చేసింది సో కొంచెం ఏదో ఫ్యామిలీలో కొన్ని ఇబ్బందులు అలా గొడవలు ఏమన్నా జరిగి అంటే మరి పూజారిని అడిగేస్ రమా అలా పెట్టకండి అది వాళ్ళమ్మ పెట్టలే వాళ్ళ అత్తదే మీ అత్తగారు పెట్టడం లేదు కదా ఇంకా మీరు కూడా పెట్టకూడదు అన్నట్ ఇగ ఇంకా మేము స్టాప్ చేసేసాం ఒక వన్ ఇయర్ ఈ ఇయర్ ముందు ఇయర్ పెట్టలేదు ఇంకా ఈ ఇయర్ కూడా పెట్టదలుచుకోలేదు మరి చూడాలి మీరు సిస్టర్ మీరు
ఆ మేము కూడా అంతే ఇంకా అవి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాలు జరుపు ఉంటారు మేము ఎప్పుడు అట్లా విగ్రహాలు అదే అదే దేవుడు అట్లా ఏం పెట్టుకోము గాని ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి పటానికి మేము పూజలు చేస్తాము ఆ రోజు ఇంట్లో ఉన్న అమ్మ వాళ్ళు గాని నాయనమ్మ వాళ్ళు గాని ఇంట్లో ఎవరైతే పెళ్ళయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు బంగారం కాసులు అంటారు లక్ష్మీదేవి కాసులు
అవునవును అవునా కనిపిస్తా
మీద కాసులు అట్లా మెల్లొ వేసుకుంటారు అనమాట తాలిబోట్టుకి
అవునులేండి వినాయక చవితికి మీరు వినాయక చవితికి మన ఇంట్లో పెట్టుకుంటారా సిస్టర్
ఆ వినాయ చవితికి పెట్టుకుంటాం వినాచవితి
త్రీ డేస్ అలా ఉంటుందా మీట్ పుల్ల నే అవ్వి విగ్రహం ఆ రోజే ఈవినింగ్ కి ఇచ్చేసి వస్తారా
ఆ అంటే ఇంకా ఆ రోజంతా ఇంకా విగ్రహం మన ఇంట్లో ఉన్నప్పుడంతా ఇంకా పూజలు చేస్తూ బాగుసు ఆ నీట్ గా ఉండాలి కదా ఆ ఇంకా అందుకని చెప్ పేస్ ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటారు కాబట్టి మేము ఇంట్లో ఐ అయితే మార్నింగ్ పెట్టామంటే ఈవినింగ్ కి అక్కడ మళ్ళీ స్నానాలు చేసి మళ్ళీ పూజలు చేసుకొని మళ్ళీ పెద్ద బొమ్మ ఉంటది కదా ఆ ఆ అక్కడ పెట్టేసి ఇంకా మామూలు పనులు జరుపుకుంటూ ఉ రాము మా దగ్గర కూడా ఆ అ వినాయక చవితికి కూడా కళ్యాణాల లాగా కొంచెమంది పీట్లు మీద కూర్చొని పూజలు చేయించుకుంటూ ఉంటారన్నమాట ఉ మీగ్ వినాయకచవితి ఎలా జరుపు కుంటారు
ఉ సేమ్ మీరు చెప్పినట్టే సిస్టర్ మేము ఇంట్లో విగ్రహం పెట్టేసుకో కుంటాము ఆ ఇంకా ఎర్లీ మార్నింగ్ నిన్కే నైన్ ఎయిట్ లోపల పూజు చేసేసుకుంటాము ఆ రోజు ప్రసాదం పెంటాలి కదా స్వామి వారికి కి సో ఏమన్నా స్వీట్స్ గానీ ఫుడ్ ప్రిపేర్ చేసస్ పెట్టేసుకుంటాము అదే నైట్ ఒక త్రి డేస్ కానీ ఫైవ్ డేస్ నైన్ డేస్ అలా మేల్కోవాలి అంటారు కదా సోం ఎందుకులే అందులో చాలా వినాయక స్వామి అంటే కొంచం చాలా నిష్టగా చాలా స్ట్రిక్ట్ గా పూజ చేయ్యాల ఏదో ఒకటి మిస్ అయిన గాని ఏదో జరుగుతుంది అన్నట్ అట్గా మనం ఫీల్ అవుతాం కాబట్టి సో ఎందుకు అన్నట్టుగా మేము కూడా అంతే ఈవినింగ్ ఎక్కడైనా పెద్ద పెట్ పెట్టేసి ఉంటారు కదా బొమ్మ అక్కడికి వెళితే అక్కడ పెట్టేసి వస్తా
అంటే మీరు మీ ఊర్లో బాగా పెద్ద బొమ్మలు పెట్టుకొని డీజే పాటలు పెట్టుకుని అట్లా డాన్స్ చేయడం కాని లేదా అందరు కలిసి డాన్స్లు వేసుకోవడం గాని రంగులు పూసు
ఆ ఫుల్లు ఫుల్లు సిస్టర్ ఫుల్లు మీ సైడ్ అంతేనా
లేదా పదకొండు రోజులు అట్లా ఉంచిన తర్వాత పదకొండో రోజున ఇంకా మార్నింగ్ పూజలు అయి జరి జరుపుతారు మధ్యాహ్నం ఉట్టి కొడత్ తారనమాట
అవునులేండి
ద్దలు అందరూ కూడా కలిసి ఎవరు కొట్టాలనుకుంటే వాళ్ళు ఎవరు దాంట్లో పార్టిసిపేట్ చేయాలంటే వాళ్ళు కొడతారు ఉట్టి కొడతారు.
అ
కొట్టిన తర్వాత ఇంకా అందరూ అంటే బొమ్మా దగ్గరికి వచ్చేటప్పుడు ఎవరికైనా ప్రసాదాలు పెట్టాలి కదా పూజలకు చేయించుకోవడానికి గాని అట్లా వాళ్ళ కోసం అని చెప్పి మళ్ళీ ఫుడ్ ప్రిపేర్ చేస్తారనమాట పులిహోర అని సాంబార్ రైస్ అని దద్దోజ్ ఆ ఎ పులగం హ్మ్ ఇవన్నీ ప్రిపేర్ చేస్తారు తర్వాత ఇంక ఈట ఐదు నుంచి ఇంక రంగులు కొట్టుకోటం డీజేలు పెట్టి డ్యాన్స్లు వేసుకుంటారు పిల్లోళ్ళు పెద్దోళ్ళు అందరూ కూడా ఇంకా బొమ్మని ఊరంతా తిప్పేసిన తర్వాత ఊరంతా కూడా ఆ దేవునిఊరంతా తిప్పేసిన తర్వాత అప్పుడు నిమజ్జనానికి తీసుకెళ్తారు ఆ రోజు లోపే చేసేయాలి కాబట్ ఒక దగ్గ హ్మ్ ఊరు తాటించి అలా పెట్టిన తర్వాత ఇంకా పదకొండో రోజు చేస్తాం కదా, పన్నెండో రోజు సముద్ర స్నానానికి వెళ్తార్ అనమాట.
అవ్న్లేండి సిస్టర్
హ్మ్ అలాగేల్తే మంచిది అన్నట్టు మీ దగ్గర అట్లా సముద్ర స్నానాలు గాని అట్లా వెళ్తారా
ఇప్పుడు వాటర్ దగ్గర కూడా వెళ్ళనిచ్చి ఐ మీన్ ఇప్పుడు కొన్ని స్ట్రీట్ రూల్స్ ఫాలో అవ్తున్నారు కదా సో ఓన్లీ ఇంటి ఇంటి దగ్గర వస్తేనే ప్చ్ లైక్ చూస్తాం ప్రసాదాలు దీసేసుకున్టాము ఏదైనా డిజెస్ ఏదన్నా పెడితే ఎవరన్నా గాని మనకి తెలిసిన వాళ్ళు ఏదన్నా ప్చ్ అదే పార్టిసిపేట్ చేస్తానంటే మనం అట్లా అంతేగాని వారధి దగ్గరికి వెళ్ళి